ఉన్నారా అండి
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అండి
బాగున్నాండి బాగున్నారా మీరు అందరు బాగున్నారా
అందరు బాగున్నారు
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మధ్యాహ్నం టైం అయి కదా ఇప్పుడే లంచ్ అయి్యంది
అవునా ఏం జేశారివాలా
ఈరో రోజు బెండకాయ్ దండి
అవునా
మీరు తిన్నారా ఆఫ్టేర్నూన్
ఇంగా లేదండి ఇంకా తెనలేదు పిల్లలు పడుకొని ఉన్నారు వాళ్లు లేచిన తర్వాత చే వినవన్నీ
ఓకే అయ స
మీరేం చేస్తుంటారండీ
నేను నార్మల్ అండి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను
ఆ
డైలీ రొటీన్గా ఇంట్లో పనులు చేసుకోవడం ఇగ వంట చేయడం ఇంగ కాలి టైమ్స్ లో టీవీ చూడడం ఫోన్ చూస్ కడలి ఇంకా కుకింగ్ చేయడం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి ఏదైనా కొత్తది కొత్తది నేర్చుకోవాలన్న ఫీలింగ్ ఉంటదిగా
అవున మరి మధ్యలో ఏమైన్నా ట్రై చేస్తారా
ఎక్స్పరిమెంట్స్మ ఆ మొన్ రీసెంట్ గానే మొన్న ఏమంటారు డబుల్ కమిట చేసాం మళ్ళీ నార్మలు బ్రెడ్ ఉంటది కదా మిల్క్ బ్రెడ్ తోటీ చేశాను సౌస్త ఎతప్ప అన్నినాఅంతా ఇప్పుడ ట్రై చేసాను చాలా బా వచ్చిందిన్న టేస్ట్
ఉమ్
ఉమ్ కొత్తగా నేర్చుకోవాలన్నా ఉంటది నాకు ఇంట్రెస్ట్ ఫుడ్ మీద
అవునవునే
ఇంకా ఇది టుమారో బక్రీద్ ఫెస్టివల్ అంట కదా
అవునండి మరి మీరు చేసుకుంటున్నారా పండుగ
నా చేస్తామండి అంటే ఇక నార్మల్ ఇక బక్రీద్ దంటే ఇక ఇంకా ఏమో హడావుడి ఉండదు ఎందుకంటే మా ఇంట్లో అది ఇవ్వరు మేకన్ కోస్ చేస్తారు కదా ఫుట్ బాని అంటాడు చూడండి అది అయితే లేదండి ఇ యా బెస్తెగా నమాజ్ వేసుకోవడం ఇంకా కొత్త రెస్ వేసుకోవడం ఇంక ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్డం ఇంకా అంతే రంజాన్ంతా హడావుడి ఉండదండి ఈ ఫెస్టివల్ ఇకు బానే ఇచ్చే వాళ్ళయితే కొంచెం హడాహడి ఉంటది
అవును అవునా మరి పండగకి
ఆ చప్పండి
అంటే పండగకి ఏమన్నా అంటే ఇప్పుడు రంజాన్ అంటే కురాన్ అవతార అని అన్నారు మరి బక్రీద్ దేనికి చేస్తారండి దేనిక్
అంటే ఇదీ మన దేవదూతల్ అంటారు చూడండి అనా పేరు అన్నబీప్ పేర్ ఏదో నాకు అంత ఐడియా లేదు కానీ ఆ తను ఏం చేస్తాడంటే మన అల్లా కోసం తన ప అతనా తన పుటోచ్చిన కొడుకుని కూడా ఆ ఏమంటారు బలి చేస్తాడనమాట త్యాగం చేసేస్తాడు అయితే మన దేవుడు అంటాదన్నమాట నువ్వు నా నా కోసం ని కొడు కుని త్యాగం చేయగలుగుతాం అంటే సరే అని చెప్పేసి తను ఆలో చించకుండా ఒక్క నిమిషం గుడ వాళ్ళ బాబు కళ్ళక్ గంతలు కట్టేసి అక్కడ ఒక ప్లేస్ దగ్గర పడుకోబేటాడు పడుకోబెట్టేసి తనకి హ్మ్ కత్తి తీసుకొని తన తన తలని తీసేసి వెళ్ళిపోతాడనమాట తర్వాత నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ చుడంగ్ గానే అక్కడ మేక తల మేక కాళ్ళు అక్కడ పడి ఉంటాయి మేకను సం లేక్ లేకపోతే చామలు ఉంట్రాంట్రీ చూడండి ఉంటై అదో ఏదో ఉంటది అక్కడైతే అయితే అక్క ఈ బాబు తన బాబు తను గూచొని ఏడుస్తా ఉంటాడనమాట అయితే ఇగ అప్పటి నుంచ్ పీ ఈ బక్రీద్ ఫెస్టివల్ కి ఇట్ల ఇస్తారు అనేసి విన్నా నేను కుర్బాని అని తన్ను తన బాబుని కుర్బాన్ చేస్తాడు కాబట్టి ఇక ఆ రోజు మేకనైనా అసలే ఇచ్చేది క్యామెల్ అంట కాకపోతే ఇద్దర్ మనకి సైడ్ ఉండదు కావటికి ఆ మేక నిస్తారు కొంతమంది కవుని కూడా ఆవుల్ని కూడా పోస్తారు అట్లా ఉంటదండి ఆ ఆ స్టోరీ అయితే నాకు తెలుసు కొంచెం విన్నా అంతే ఇంతేనా లేకపో ఇంకా ఏమైనా ఉన్నారా అండి అందులో
లేదండి అంతే అంతే ఉ అంతే ఇగ ఇక ఎక్కువ ఇది హ హచ్చ్య హత్య చేసే హచ్చ హచ్చి మహినా అంటారండి ఇది హచ్చిక మహీనా అన్ టరు
అవును అక్కడ బాగుంటదంట చాలా బాగుంటాద్ అంట
అవును
అవును ఇక్కడ హిందువుస్ కే కష్టము మేమందర కాశీ అంట్ల ఎలానో ఆ కూడా ఒక మదినం అనేది ఒక మంచి ప్లేస్ పవిత్రమైన ప్లేస్ అంటారు.
అవునండి ఇప్పుడు మంచి యాత్ర జరుగుతుంది కదా
అవునవును ఊ బక్రీదు రోజే జరుగుతుంది అక్ ఫడారు
ఊ
మీరేం కర్రీ చేసారంండి
మేను ఇళ చుక్కకూర టమాటా చేసామండి
చుక్కకూర టమాటా ఓహో అ ఉంటయి
ఊ
మీరే ప్రిపేర్ చేస్తారా అండి ఫుడ్ నోములు లేకపోతే ఇంకా మేము
అవునండి నేనే నేనే చేస్తానండి అప్పుడప్పుడు మా అత్తమ్మ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు
నేను చెయ్యను మీర ఎలా ప్లాన్ చేసుకున్నారు బక్రీజ్ ఫెస్టివల్ మరి
బక్రీద్ ఫెస్టివల్ నార్మల్ గానేండి ఎంతైనా ఇక రంజాన్ పండుగనే కొంచెం మంచిగా అనిపిస్తది ఇపుడు న బక్రీద్ కి ఏం లేదు నార్ ముల్గానే ఉంటది కదా
అవునవును
ఆ ఇగ ఒక రోజు ముందు చాలా మంది పెద్దల పండగని చేసుకుంటారు ఆ ప్రజెంట్ అయితే అే ఇప్పుడు మాకు అది లేదు కాబట్టి మేము ఓన్లీ గా రే రేపు పట్టుకొస్తాను ప్రిపరేషన్ చేసుకుంటున్నా
ఓ హో
ఊ
మేము అంతే అండి మాకు కూడా ఫెస్టివల్ లేదంట
అవునా అండి హ్మ్ ఇంక ఒక రోజు ముందు పెద్దల పండగని మీ పెద్దల అంటే చనిపో చనిపోయిన వాళ్ళ గురించి ఈ పం పండగ ఒక రోజు ముందు చేసుకుంటారిది
అవునవును
హ్మ్ ఇంకా ఎక్కడికైనా వెళ్లారా పిల్లల్నిదీస్ స్కొని హాలీడేస్ లల్లో
ఎక్కడికి వెళ్ళలేదండి హాలిడేస్ మొత్తం మా పెరట్లొనే గడిపం
అవునా
వెళ్ళలే ఇప్పుడు మళ్ళీఇటువేలా వస్తే ఫోన్కూడా స్టార్ట్ అయిపోతది ఆ స్కూల్స్ స్టార్ట్ అయితాయి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే ఇన్నే ఎటు తోలడు హాలిడేస్ అన్ని ఇంట్లోనే గడిచాయి ఇద్దరు ఇషాంతని అవలేదు చాలా ఊర్లలో పెట్టారు కదా మంచిగా అనిపిస్తంది ప్యాంప్లలో తీసి ఇక లవ్ స్టోరీనే ఉంది
ఎగ్జిబిషన్ కి వెళ్లారా మరి ఎగ్జిబిషన్ పెట్టారని విన్నా అక్కడ
అవునండి కానీ వేళ్ళలేదండి మా పిల్లలు మా పిల్లలు వెంటే రా క్కడ యారు అక్కడ ఎంత గోళ గోల చేస్తారు అది కావాలి ఇది కావాలి అది మంచిగా కాల్ చేస్తారు ఇప్పుడే ఇంత పనులు ఎందుక్ పనులకు కూడా ప్లాన్లు ప్లాన్ చేసుకున్నాం కానీ ఇక మళ్ళీ నేనే పోస్ట్ పోన్ చేసిన్నా ఇంగా అవునులే ఇంగా మారం చేస్తూ చెప్పి పిల్లల దగ్గర డబ్ వాళ్లు ఖర్చు వేసుకోవడం అని ఏది ఏ రైడ్ ఎక్కాలన్నా అక్కడ రైడ్ వన్ ఫిఫ్టీ ప్లస్సే ఉన్నదం త్తా
అవునా
సౌండ్లే మల్లే
వన్ ఓన్లీ టెన్ మినిట్సా
ఓన్లీ టెన్ మినిట్సు వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడన్
హుమ్ మొన్న మా సిస్టర్ అన్నారు గాని నేను గుడా ట్రస్ పెట్టలేదు చిన్న పిల్లలు గదా ఏం ఎక్కుతరు అంత సతాయిస్తావున్ టరనేమి నేను గూడా ఇంట్రెస్ట్ పెట్టలే మా చెల్లెకి బాగా ఉండే తీసుకెళ్ళాలని
ఊ
ఇంగ నేనే వొద్దంటే సైలెంట్ అయింది తర్వాత చూ అందరూ స్టేటస్లు వెడుతుంటే పాపం వెళ్తే బావున్
ఆ అదే స్టేటస్లో మస్త్ లండన్ బ్రిడ్జ్ జమే ప్రిఫర్ జేస్ మా అక్కడ సోఫా ప్రిఫర్ చేశారంట గదా
అవునండి మంచిగ అనిపిస్తుందది చూస్తుంటే అరే వెల్ తే బావుండు పిల్లల్ని తీసుకెళ్తే బావుండు మిస్ అయ్యాను గదా అనే ఫీలింగొస్తుంది మళ్ళీ
అదే నెక్స్టైమ్ వచ్చినపుడు వెళ్దాం మరి తనంత వోరక్ వుంటాడా ఉంటరో తీసేస్తారో అవును ఇది సమ్మరు వరకే పెడతారు గదా
అవును ఈ ఫస్ట్ ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అక్కడ పెట్టడం ఎక్కువ రాదసలు అట్ సైడ్ ఎగ్జిబిషన్
ఆవ్ను ఇక ఇప్పుడు అల్వాటైందంటే ఇగ ఎప్పుడు పెడ్తానే ఉంటాది ఈ ఇయర్ పెడ్తారిగా మళ్ళీ కమ్ ఇంకా ఖమ్మము హైడ్ ఇగ బస్లలో రెయిన్ వాటర్ లాగా మంచిగా పడ్తుంది పైనుండి
మ్మ్
ఇక్కడ ఇంగ పెట్టల్ల గాని మస్తుండగా క జల్పాారి ఫిష్సు ఫిష్ వాట్ కళ్ళు తిరుగుతోంది
మ్మ్
హుమ్ ఇంకా చెప్పాలే
చెప్పండి ఇంకా ఏమిటింకా స్టడీ ఎంత వరకు చేసారండి మీరు
అ ది డిగ్రీ కంప్లీట్ అయిందండి డి కమ్ కమ్ టచ్ మీ కమ్ అనా ఉమ్ మీరండి
నేను ఎన్ హెచ్పిటి చేసానండి
ఉమ్ హూ
ఉమ్ ఎస్పిటి జేసా ఇగా ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను నేను
ఉం పిల్లలు ఉంటాయి క కుదరదు గదా అండి వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత నే ఏదైనా ప్లాన్ జేసుకోవాలి
అవునండి
ఇంకా చెప్పాలే మేడం
ఇంకా ఏముందండి ఇంకా హాలిడేస్లలో మేము హైదరాబాద్ కి వెళ్ళాము మొన్న మ్యారేజ్ ఉంటే హైదరాబాద్ కి వెళ్ళా నేను నేను మా పిల్లలు అయితే వెళ్ళేసి ఇక్కడ కొంచెం షాపింగ్ చేసాం చార్మినార్కెళ్లా ఇగ మేమందరం చెప్పుకొని అందరం ఒక్కసారి చెప్పుకొని వెళ్ళామన్నట్టు వెళ్ళి అక్కడ చార్మినార్ లో షాపింగ్ చేసి వచ్చాము
హు హమ్
బాబు బర్త్డే ఉండే చిన్న బాబు బర్త్డే చేసుకున్నాం తర్వాత ఊరి ఇ ఆటో మక్క దగ్గరికి వెళ్ళాము ఇంకా రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాం ఇంకా హాలిడేస్ ఇలా గడిచిపోయినాయి ఇంకా ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే హ్మ్మ్ వరి
బ బిజీ బిజీ అయిపోయారు మొత్తం ఎండలు కూడా ఫుల్ ఉన్నాయండి అసలు బయట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిందంట
మ్మ్ ఇది ఎలినినో ఎఫెక్ట్ టెంట గదా అంటే అనేది మన పసిఫిక్ మహాసముద్రంలో ఈ టైమ్ లో ఎన్ ఆ ఉష్ణోగ్రత అనేది అక్కడ పెరుగుతుందంట.
ఆ ఆ
ఆ ఉష్ణోగ్రత అనే అది మనక్ ఇటు భారతదేశం దగ్గరగా ఉండడం వల్ల ఇటు సైడు
ఎక్కువ జూపిస్తదిగ ఎఫెక్ట్
మ్మ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపెడుతుందని విన్నాను నేను కానీ ఇయర్ చాలా అసలు ఎండలు ఈ ఎండ వల్ల చాలా కరువు వస్తుందని అంటున్నారు మరి.
అవునవును చాలా మంది చనిపోయారు కూడా చనిపోయారు కూడా చాలా మ ద సలవు హ్మ్
చాలా మంది అనుకుంటున్నారు ఈసారి చాలా ఇయర్ చాలా గడవడం చాలా కష్టం అనేసి అంటున్నారు మరి
ఇప్పుడు చూడండి అన్ని వెజిటేబుల్స్ రే సో అన్ని కూడా ఇప్పటి నుంచే పెరిగిపోయినాయి కేజీ టమాటో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నదట ఓన్లీ ఓన్లీ టమాటో ఫార్టీ ఫైవ్ రూపీస్ టుమోరో ఇవా టుడే జూ స్తా నేను ఫార్టీ ఫైవ్ రుపీస్ ఉ అంటే ఇక కామ్గా వచ్చేసిన ఇగ
అవునా అవునండి ఏంటంటే ప్రబ్ మిడిల్ క మిడిల్ క్లాస్ ఫ్యామలీస్
చాలా కష్టం చాలీ చాలాకా జీతాలు ఈ లైఫ్ అంతా ఫార్టీ ఫైవ్ రుపీస్ ఉంటాయి టమాటో ఏం తింటారు ఇగ
టమాటో లేంది మాత్రం రోజు గడగదు హ అవును
అదే నేన ఒక కిలో తీసుకొచ్చి ఒకటి రెండు యూజ్ చేస్తున్నా ఒక దాంట్లో ఒకటి అంతకని టమాటా కూర బంద్ అయిపోయింది టమాటా చట్నీ బంద్ అయిపోయింది
అవునా హా
ఎక్కువ కావాలి టొమాటోస్
అ
అందుకనిగా కొంచెం చూసి వాడుకోవాలి అసలు టెన్ రూ పిస్కి త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ ఇచ్చే టమాటో అది
అవునండి ఇప్పుడు అలా రాను రాను ఒక ఇదైపోతుంది అ మనం ఏది
ఎఇటీ మార్నింగ్ అడుగుతే ఎఇటీ నైటీ రూపీస్ మించి కూడా పోతదమ్మా హండ్రెడ్ రూపీస్ కి కూడా పోతుా ఆగు ఇంకా కొన్ని రోజులు పోతాయి అంటుంది ఆమా
ఆ ఏంటంటే టమాటా అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసే వాళ్ళు